అవే
హాయ్ గుడ్ మార్నింగ్
హలో అ ఆ అండి మీ వాయిసిస్ చీ వినిపించలేదండి చిన్నగా వినిపిస్సుంది.
అవునా ఇప్పుడు ఎలా వినిపిస్సుంది ఓకేనా
అంతే ఉందండి సేమ్ ఉంది చిన్న ఇనిపిస్సుంది బాగా కొంచం సౌండ్ పెంచండి
ఆ సౌండ్ నాది ఫుల్ వాల్యూమ్ లోనే ఉందబ్బా వినిపిస్తా లేదా అసలు
లేదండి మీది వినిపించట్లేదు వాయిస్ వినిపియ్యట్లేదు చిన్నగా వినిపిస్తుంది బాగా
అది పిల్లలు కింద పడేసి స్పీకర్ పోయిందబ్బా అందుకే వాయిస్ వినపడలేనట్లుంది ఓకేనా పర్లేదా హలో
హలో
ఆ పర్లేదా నాకు వినిపిస్తుంది ఉన్నాయి నీ వాయిస్
మీ వాయిస్ చాలా చిన్నగా వినిపిస్తుందండి
అయ్యా స్పీకర్ ఆ పోయిందబ్బా ఫోన్ ది అందుకే అట్లా వినిపిస్తుంది
ఆహాహా ఓకే ఓకే ఏం బిజీగా ఉన్నారా ఈ మధ్యలో అసలు కాలే చేయట్ లేదు
ఆ ఇక చెల్లి పెళ్లి పెట్టుకున్నాం కదా ఇక బిజీలా హహ్ హ అది తిరుగుతున్నాం అబ్బా నీకు తప్పకుండా రావాలి నేనే కాల్ చేద్దాం అనుకున్నా ఇక బ్యాగ్
ఆ నిన్నే అన్నయ్య ఇక మార్కెట్లో కనిపించ్ ఇచ్చారు చెప్పారు మా వాళ్ళ మ్యారేజ్ ఉందని చెప్ చెప్పారు
ఓకే బాగున్నారా అందరూ బాగున్నారా
ఉన్నామండీ ఈ షాపింగ్ అది ఇనోఅడిబుల్
అసలు పెళ్లి షాపింగ్ ఒకటైద్దా అండి ఫస్ట్ ఆ వెళ్లి పెళ్లి కూతురికి రెడ్ కలర్ శ్యారీ తీసుకున్నాము ఎ ఫొటోస్ లో వీటిలో మనకి రెడ్ అయితే మంచిగా కనిపిస్తాది కదా
అవునవునండి రెడ్ గ్రీన్ చాలా బాగా కనిపిస్తాయండీ శారీస్
ఏదేంటి స్టేజ్ మీద్ ఇంకా పెళ్లి టైమ్ లోనేమో రెడ్ కలర్ శ్యా ఇది తీసుకుంది తర్వాతా మెహందీ ఫంక్షన్ కేమో గ్రీన్ కలర్ ఉంటది గదా
ఆహాహా ఆహా ఒకే
ఆ గ్రీన్ కలర్ తీసుకుందీ కదా ఇప్పుడు హల్దీ ఫంక్షన్ ఉంది హల్దీ ఫంక్షన్ కుచ్చేసెల్లో ప్ ఇక్కలా తీసుకుంది ఇట్లా ఆర్ ఒక్కటి ఒక్కసారవుతున్న యి
అవునా ఏదైనా తిక్ కలర్స్ ఐతనే మంచిగా పడతయ్ ఫొటోస్ లో గుడా బాగుంటదండీ
అవును అవును ఇప్పుడు సంగీత్ కూడా లెహెంగా తీసుకుందండీ లెహెంగా కూడా చానా బాగుంది మీకూ ఒకవేళ షాపింగ్ ఏమి చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఫెస్టివల్ టైమ్ గదా మాంగళ్యాన్ మన దగ్గర ఉంది గదా
ప్రే ఎ
ఆ బయటికెళ్ళే తీసుకున్నామండీ మీరు బయటన్నారా అండి ఆ అండీ యా హా ఒకే ఒకే ఆ అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోవడానికొచ్చింది మొన్నా ఒక లాస్ట్ లాస్ట్ వీక్కి పసుపు కొట్టామూ ఇగ పసుపు కొట్టాము చుట్టాలందరు వచ్చారు ఇగా మమ్మీ ఏమన్నారం టే ఇగ పె పెద్దమ్మ వాళ్ళు వచ్చినప్పుడు పసుపు కొట్టేసా నలుగురు స్టార్ట్ చేద్దామంటే ఇగ లాస్ట్ వీకే పసుపు కొట్టామూ నలుగురు స్టార్ట్ చేసారు
అవునా పెళ్ళంటే బోల్డ్ హడవుడండీ
ఆస మామూలుగా హడావిడి కాదండీ బ్యాంగిల్స్ కూడా తను ఏం చేసిందన్ ఆ ఎపిచ్చాము గదా పెయింటింగ్ అంతా ఎపిచ్చాము స్టార్స్ అదండి స్టార్స్ పెట్టిచ్చాము కొత్త ఇళ్ల అండి అది ఆ ఏపిచ్చామండీ
ఆ
కలర్స్ ఏపిచ్చామూ లైటింగ్స్ పెట్టించామూ తనకి బాగా ఇంట్రెస్ట్ ఏంటంటే ఇప్పుడు తను వాళ్ళ సార్ ఇంటికి వచ్చినప్పుడు కొంచెం డిఫరెంట్ గా వెల్కమ్ పార్టీ లాగా అరేంజ్ చేయాలని చెప్పేసి డెకరేషన్ వాళ్ళకు కూడా పెట్టారూ
అవునండి ఇప్పుడు ఒకప్పుడు అంటే మనం కష్టపడాలి కానీ ఇప్పుడు కాంటాక్ట్ వాళ్ళకి ఇస్తే మొత్తం వాళ్ళే చేస్తున్నారు భోజనాలండీ భోజనాలు క్యాటరింగేనా
మొత్తం క్యాటరింగే ఇప్పుడు ఈ సారి ఏం చేసామంటే ప్లేట్ వైజ్ గా మాట్లాడుకున్నామండీ ప్లేట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ మనకీ దాంట్లో నాన్ వెజ్జు వెజ్జు ఉన్నది అప్పుడ ఏంటంటే మెంబెర్స్ లాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాప్ కెళ్ళీ హోటల్ కెళ్ళీ ఒక త్రీ హండ్రెడ్ మెంబెర్స్ సెట్ అయ్యే ఫుడ్ కావాలని చెప్పెది కదా ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనకి ప్లేట్ వైజ్ గా మాట్లాడుకోవడం ఇగ ఫ్రూట్స్ సలాడ్స్ స్వీట్స్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కాంబో ప్యాక్ లాగా మాట్లాడుకున్నాం బ్రైడల్ ఎంట్రీ ఉంటది కదా మీ దగ్గర సిగ్నల్ ఓకేనా అండి
ఓకే అండి మీ వాయిసే
ఓకే ఓకే బ్రైడల్ ఎంట్రీ కూడా ప్లాన్ చేశారండి సాంగ్స్ తో ఫాగ్ పెట్టేసి వచ్చేటప్పుడు తనని పల్లకి మీద తీసుకొస్ వత్తారు
ఆహాహా
వచ్చేటప్పుడు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ముందు వస్తా అంటంటే వెనక మనకి ఒక టీమ్ ఉంటుంది ఆ టీం వాళ్ళు డ్యాన్స్ వేసుకుంటూ రావడం
అవునా
ఉమ్ అట్లా కూడా చెస్ చేసామంటే లైఫ్ లో ఒక్కసారే కదా అండి మ్యారేజ్ చేసిది ఇగ మనీ గురించి చూసుకోకూడదు వొచ్చినొల్లంతా అసలు మామలుగా ఇప్పుడు చూడై అంత ఎక్కడ చూసినా ఇప్పుడు మళ్ళా సింగింగ్ పక్కన సింగింగ్ కూడా అరేంజ్ చేసాము వచ్చిన వాళ్లకి బోర్ కొట్ట కుండ ఉంటది కదా సింగింగ్ ఒక పక్కన ఇటు మనకి మ్యారేజ్ టైమ్ లో మ్యారేజ్ సాంగ్స్ పాడ్డం అట్లా స్పెషల్ ఈవెంట్ ఇట్లాగా ఇట్లా అబ్బాయి వాళ్ళు కూడా ఒకే అన్నారు
అండి పెట్టిపోతలకి మరి మంచి చాలు అవి గోన్నారా మంచాలు వస్తువు గోన్నారా
అన్ని చేపిచ్చేసాం ఆల్రెడీ వన్ వన్ ఇయర్ ముందు నుంచే అనుకుంటున్నాం గదా ఇంకా గోల్డ్ రేట్ కూడా ఇప్పుడు తగ్గింది గదా లక్ష ఇరవై వేలు కు వచ్చేసింది గా గోల్డ్ రెట్ మొన్నేగద దానికి హారం అప్పుడు తీసు కునేది ఒకటి బ్యాలెన్స్ ఉంటే హారం తీసుకున్న ఆ హారం ఒకటి తీసుకోవాలి మమ్మీ అంటే ఇగ అది తీసుకుంది మమ్మీ
హిందూ మ్యారేజా క్రిస్టియన్ మ్యారేజా అండి
ఆ హిందు మ్యారేజ్ అండి
హిందూ మ్యారేజ్ అంతా బా సందడి సందడిగా ఉంటంది
ఆకే అబ్బాయి వాళ్ళకి హిందూసే కదా ఇగ వాళ్ళకి హిందూస్ మ్యారేజ్ చేద్దాం అంటే హిందూ మ్యారేజ్ చేస్తున్నాం మీకు తప్పకుండా రావాలి అని కార్డ్ పెడదాం అనుకుంటున్నా ఇక కొంచెం పెళ్ళి పనిలో ఏదో ఒక బిజీ అవుతుంది దను బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసమే ఫోర్ ఫైవ్ టైమ్స్ వెళ్ళాల్సి వచ్చింది
అవునండి ఇప్పుడు టైలర్స్ కి బాగా టైలర్స్ కి మం చి డిమాండ్ ఉంది బాగా
ఆ పండగ టైమ్ ఎలో అస్సలు దొరక్ ట్లేదండి అందులో మేమేం చేస సామంటే ఇప్పుడు హల్దీ ఫంక్షన్ కి మేమే శారీస్ తీసుకొని బ్లౌజెస్ కుట్టిద్దాం అని చెప్పేసి ఎట్లాగో మా వాళ్ళందరు వచ్చారు కదా అందరికి సేమ్ గుండేటట్టు
కొస్తారండి
ఫోన్ దగ్గరే ఉందండి వాల్యూమ్
చాలా చిన్నగా వినిపిస్తుందం డి మీ మాట
ఓకే ఓకే
ఆ ఇప్పుడు పెట్టుబడి శారీస్ తీసుకున్నారా
ఆ పెట్టుబడి శారీస్ తీసుకున్నాం మళ్ళ పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి వాయనం లాగా ఇవ్వాలి కదా
ఆహాహా
నలిగేసేటప్పుడు ఖచ్చితంగా మేము ఏం చేస్తామంటే ఇంచ్ వచ్చిన ప్రతి ఒక్కలికి శారీ పెడతామండి శారీ గాజులు అట్టిపండు వక్క ఇట్లు ఇస్తారు కదా వాయనం అట్లా ఇస్తాము ఇప్పుడే కాదండి మొన్న ఎంగేజ్మెంట్ లో కూడా బాగా హా చేశారు డాడీ
పెళ్లి అంటేనే ఒక సందడి అండి చుట్టాలంద రు వన్ మంత్ నుంచి హడావుడి స్టార్ట్ అయ్యిది
ప్రివెడ్డింగ్ షూట్ అస్ మామూగా లేదండీ ప్రీ వెడ్డింగ్ షూట్ మేము ఏమనుకుంటన్నామం టె ఇగ ఫంక్షన్ హాళ్ళో ప్రొడెక్ట్ ప్రొజెక్టర్ పెట్టేసి ప్రీ వెడ్డింగ్ షూట్ ఉన్నాయి గ ద
అవునవును
అక్కడ డిస్ప్లే చేద్దాం అని చెప్పి అనుకున్నాము
ఒక ఎల్ఈడి లాగా డిస్ప్లే చేస్తున్నారా
అండి
ఎల్ఈడి లాగా పెడుతున్నారా ఫంక్షన్ హాళ్ళో
ఆ ప్రొజెక్టర్ పెట్టేసి ప్రొజెక్టర్ లో మనకి ప్రీ వెడ్డింగ్ షూటు మన ఎంగేజ్మెంట్ ఫ్ ఫోటోస్ ఇవన్నీ వచ్చాయి కదా అందుకేనే ఇంక దాంట్లో పెట్టేద్దాం అనుకుంటున్నా అక్కడ పెడతా యా వచ్చినోళ్లందరికీ కొంచెం టైం పాస్ కూడా అవుతది కదా ఇగ ఆ ఉద్దేశంతో మేం కూడ ఇట్లా ప్లాన్ చేసామండి డిఫరెంట్గా ఏ షాపింగ్ అయితే అయిపోయింది కంప్లీట్ గా సండీల్స్ అంటే తన ఇష్టటు గోల్డ్ కలర్ లో తీసుకుందామనినుకుంది గోల్డ్ అయితే బాగుంటది రెడ్ కాంబినేషన్ కిచన్లో
అవునండి అవును
ఇంగ లే కూడ వచ్చే ఈ పర్పుల్ కలర్ ఐడియా ఉంది కదా
ఆ పర్పుల్ బానే ఉంటదండి
ఆ తిక్ కలర్ కదా ఇగ రెడ్ మనకి హల్దీకెల్లో నెక్స్ట్ దానికి గ్రీన్ వచ్చేసింది కదా పర్పుల్ అయితే బాగుంటుందని అని చెప్పేసి అట్లా ప్లాన్ చేసాం నా ఆ అబ్బాయిలు కూడ ఔట్ ఫిట్ వీళ్ళిద్దరిక సేమ్ ఉంటే బాగున్
కలరా అండి
ఆ సేమ్ ఉండేటట్టు వెడ్డింగ్ డ్రెస్సెస్ తీసుకున్నాం బ్రైడ్ ఇ మొత్తానినికి అయితే పర్లేదండి ఇప్పుడైతే హ మొత్తానికి అన్ని బానే జరుగుతున్నాయి ఎ ఇటువంటి ప్రాబ్లమ్ అయి తె లేదు అన్ని హ్యాపీ జరుగుతుంది మీకుడ కాట్ పెడతాను మీ ఫ్యామిలీ పాతో పాటు తప్పకుండా రావాలి ఓకే ఓకే అండి సరే ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారుగా మీరు
ఇష్టం అండి కానీ ఈ సమ్మర్ లో ఫుల్లు వేడి
ఆ ఇంకా అట్ సేడ్ రాట్లే కదా కొంచెం బిజీ అయిపోయా ఇక కొంచెం చెల్లితోనే ఉండాల్సి వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్
పండ్లు హడావుడి అంత
మీ తప్పకుండా రావాలండి ఫ్యామిలీతో పాటు రావాలి ఇక్కడే మన
వస్తానండి బ్లౌజులు కుట్టించారా పెళ్లికతురికి థ్యాంయూ
ఆ స్టిచ్చింగ్ ఇచ్చొచ్చానండి స మీ వాట్సప్
కొంచెం హెవీగా వేసుకుంటే ఓకే అండి
ఆ కార్డ్స్ వాట్సప్ చెప్పండి మీరు ఏది చె చెప్తున్నారు
ఆ మగ్గం వకు కూడా కొంచెం ఎల్లీ గస్తే బాగుంటది అంటున్న బ్లౌజ్ కి ఇప్పుడు శారీస్ కూడా కొత్తగా వేస్తున్నారండి ప్లేస్
అవునవును ఇక ఇక ట్రెండ్ని బట్టి ఇక మనకి తెలిసిన బోటికి మన తెలిసిన ఆమె కొంచెం రీజనబుల్గా వస్తుంది లేటెస్ట్ మోడల్స్ చెప్పిమని చెప్పాను
అవునవునండి ఓకే అండి ఓకే మన జస్ట్ షాప్ కూడా ఉందండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే రాండి ఒకే సరే అండి ఓ ఒకే ఓకే
ఆ ఆ నెంబర్ కు నాకు ఒకసారి పెట్టండి మగ్గం వర్క్ ఆమె తెలిసినా ఆమె ఉందేమన్నాగా మమ్మీ శారీస్ మావి అయితే ఉన్నాయి ఇంకా పెళ్ళికూతురు శారీస్ అయితే ఇచ్చా ఒక సారి పెట్టా రాదండి ఒకసారి కాల్ చేస్తా
ఒకరోజు రండి ఒకవేళ ఎంత వచ్చుంటాయి
ఆ ఓకే అండి సరే మరి ఆ ఓకే థ్యాంక్ యూ గుర్తుంచుకని కాల్ చేశారు థ్యాంక్ యూ
ఓకే ఓకే అండి మరి
ఓకే
చెప్తా